హలో
హలో
హలో.
హాలో యిన్పిస్తుందా, ఆ చెప్పండి.
ఏం చేస్తున్నారూ.
ఆ అండి
ఏం జేస్తున్నారు.
లే ఇప్పుడే తిన్నానండి మూవీస్ చూస్తా మని చూస్తున్నా ఏ మూవీ చూడాలా ఊ.
ఆ మూవీస్ జేస్తున్నార.
ఊ.
ఆ మరింకా టివి షోస్ ఏం చూడరా.
ఏంటండి.
టీవీ షోస్ ఏం చూడరా
ఆ చూస్తామండి బిగ్ బాస్.
బిగ్ బాస్ ఇంకా, బిగ్ బాస్ మొన్న జూసిరా అండి నైన్ సీజన్.
ఆ చూసానండి కళ్యాణ్ విన్నారు కదా.
అవును ఎవరంటే ఇష్టం మీకు.
ఆండి.
నీకు ఎవరంటే ఇష్టం అందులో
నాకు ఈసారి లేడీ విన్నర్ అయితే బాగుండు అనుకున్నానండి తనుజా విన్ అయి అంటే బాగుందనుకో నీకు ఆ
నేను కళ్యాణ్ విన్ అవ్వాలీ అనుకున్నా అతనే విన్ అయ్యిండుగా
తరా మరి.
ఏసా కళ్యాణికి.
అవునా. కాల్స్, మిస్డ్ కాల్స్ ఇవ్వాలి ఇచ్చారా అది గూడ.
మిసుడు కాల్స్ ఏమి ఇవ్వలే కానీ జస్ట్ డిజ్నీలో. ఓటేసా అండి.
ఓహో.
అతనికి మాన్న్యూల్ ఇమాన్యయుల్ కేలేదు కాని పవన్కి యేసాను పవన్ కి కళ్యాణ్ కి ఇద్దరి కేసా
ఆహా రోజు కి ఒకటే ఓటు అనుకుంటా కదా
అదే అంటే ఒక వీకీళ్ళకి ఒక వీకాళ్ళకి. ఇంకా. మల్టిబుల్ ఫోన్స్ నుండెస్తా అండి.
ఓకే
ఫోను డాడి ఫోను
ఆ
అట్ వాళ్ళ ఫోన్స్ ఇలా ఫోన్స్ నుండి ఏస
మంచి అలాదేన అందుకే విన్ అయినట్టున్నాడు మంచిగా
అవును
వచ్చింటాయి వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి
ఆ బళ్ళు ఉరి నుండి
ఆ వాళ్ళు ఊరున్నాంచి
ఇ కమ్మి అండి కూడా
అవున అవును అది ఎక్కడ అని వాళ్ళది వాళ్ళది ఎక్కడా కళ్యాణ్ వాళ్ళది
వాళ్ళది ఆంధ్రా అండి ఇక్కడ తెలంగాణ కాదు
అహో అవునా అందులో అయితే ఇంకా పెద్దగా ఉంటది స్క్వాడ్
అవును
అ
నేను ఫస్ట్ ఆల్ది తెలంగాణ అనుకున్నాను
తెలంగాణ అనుకున్న వాళ్ళ ఫేర్స్ కట్ అవుట్ అంతా చూస్తాయి
అవును ఏమంటారు ఎట్లా ఆడిడు కళ్యాణ్
కళ్యాణ్ ఫస్ట్ అగ్ని పరీక్షలో వచ్చిండ కదా అక్కడ నేను అగ్ని పరీక్ష అసలు చూడలేషో ఆ బిగ్ బాస్ మ లాంచ్ లో ఫస్ట్ కామనర్ గా అనని సెలెక్ట్ అయడు కదా
అవును పోతాడు అనుకున్నా మగ్న పడించాల
అవునా నిన్ చూడలేద అదని పరీక్ష ఈ బిగ్ బాస్ క వచ్చినాక కూడా టూ టూ వీక్స్ టూ టూ త్రీ వీక్స్ తర్వాత వెళ్ళిపోతాారు అనుకో
అవును తర్వాత ఇంకా గట్టి కాాల పోతో వగని దార్డ వ రెండో ఫోజ ఒక గేమ్స్ స్టార్ట్ చేసిడి
ఉ అవును మంచిగా టాస్క్ విన్నా ఎండు
మ అన్ని ట్రాన్స్ఫర్ ఇవన్నీ అవ్వకుండా ఆడుకుంట
ఆ ఎన్నిసార్ అయిన కప్టెన్ టూ టైమ్స్ అయినట్టు ప్పు
ఇంకా మధ్యలో ఒకసర అ మళ్ళీ తర్వాత ఇంకా లాస్ట్ క్యాప్టెన్
లాస్ట్ క్యాప్టెన్హ లాస్ట్ లో కూడా చాలా సాక్రిఫైసెస్ చేసినందుకు అత నైండ్ అ
ఇద
బానే కష్టపడ్డారు అందరూ హలో
అవునండి వాళ్ళు బానే కష్టపడ్డాడు అందుకే విన్న ఇలు
అవును టాస్క్ లో మళ్ళీ ఆ అక్కడ సర్వైవ్ కూడా బాగానే
నమందారు పోన్ లేకున్నా
ఫోన్ లేకపోతే ఏదైనా చేయొచ్చు కానీ గ్రేట్ వాళ్ళు అన్నింటి ఫోన్ లేకుండా
ఫోన్ లేకుండా ఉంటారు
ఆ బయట గురించి డిస్కస్ చేసుకోకుడా
టైం ఎత్తయితుందో తెలియకుండా
టైం తెలియకుండా
న్లే వాళ్ళది వాళ్ళే కొట్టుకొని
వాళ్ళు వళ్ళు కొట్టుకొని వాళ్ళు వాళ్ళు కూర్చొని చూసు కొని మొత్తం రోజంతా వాళ్ళే
ఉ
ఆ అవును
హలో
ఇంకండి ఇంకేం షోస్ చూస్తారు మీరు
ఇంకేం షోస్ ఇంకా అప్పుడప్పుడు వచ్చే టీవీ షోస్ లో
ఏం చూస్ చూస్తారండి మీరు
ఈవెంట్స్ వస్తాయి కదా ఇ ఇష్టంగంటే ఢీ చూస్తా ఇంకా ఈటీవీలో
ఓ ఢీ యా ఢీ అప్పట్లో మంచిగా చూస్తుండే నేను కూడా ఈ మధ్య చూడట్లేదు కాన
సీజన్ వన్ జూనియర్స్ ట్వంటీ సీజన్స్ చెప్ప ఈ సీజన్ కి రన్ అయితన్నయి రెంట్
నై గ్రేటే ట్వంటీ సీజన్స్ అంటే
ఇప్పుడు బానే అడతన్నారు
అవును కానీ వచ్చిన కంటెస్టెన్స్ వస్తున్నరు అనుకుంటా కదా
వచ్చిన వాళ్లే వస్తారు ఇంకా ఇప్పుడు ఈసారి మంచిగా ఉన్నారు ఇంకా అందరు
ఉ మీకు ఎవరి ఇష్టం అండి ఇందులో
ఇంకా అందరు బానే డ్యాన్స్ చేస్తారు జతెన్ పండు
ఆ పండు అప్పుడు ఒకసారి డ్యాన్స్ చేసిన నాకు చాలా ఫేమస్ అయిపోంది కదా
అవును ఎవ్రీ సీజన్ లో
పేసుకొని
ఎవీ సీజన్ లోకా ఫేమస్ ఇంకా ఫేమస్ అయిప తడు ఎవరీ సీజన్ లో
ఆ నాకొక్క దాంట్లో అవును
డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ట్రై చేస్తడు అతను ఇంకొ ఓనుగా ఓనుగా నాకు యష్ మాస్టర్ అప్పుడు ఢీ లో ఉండే వాళ్లు అప్
ఓ ఎవరు
మాస్టర్
తను
ఏ
ఉ అతను మూవీస్ మూవీస్ ఆల్బమ్స్ కూడా కోరియోగ్రఫీ చేస్తుండుగా సాంగ్స్
అవునా
ఇక్కడ నుంచి మీరు వాళ్ళందరూ నాక్కూడా యష్ మాస్టర్ యష్ మాస్టర్ అప్పు అప్ అప్పట్లో భూషణ్ మాస్టర్ వస్తు ఉంటుడె గద అతను ఢీ జూనియర్స్ చూస్తుండే నేను మంచిగ ఏస్తాండె చిన్నప్ పిల్లలందరూ
బుజ్జియా ఉంటన
ఆ జియా ఠకూర్
ఆ ఇప్పుడు కూడా వస్తుంది మొన్న సంకేత్ త డ్యాన్స్ చేసింది అసలు గుర్తు వాట్టాల
ఆ చాలా పెద్దగా అయిపోయింది అప్పుడు చాలా చిన్నగా క్యూట్గా ఉంటుంది
ఉన్న ఇందులో ఇంకొక డ్యాన్స్ వస్తుంది చూడడానికితేలాట
ఆ ఆట స వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళయితే ప్రతి ఎపిసోడ్ లో ఫినాలీ లెక్కనే పర్ఫామ్ చేస్తున్నారు
ఆ అందులో ఇకా ఆటా ఫేమస్ కదా
ఆటానే ఒరిజినల్ కదా స్టార్టింగ్ డాన్స్ అంటే సఫస్టు ఆట ఆట తర్వాత నేదై నా ఆ
ఇప్పుడు వచ్చే మాటివిళ్ళ అద అయితే అసలే ఏం బా అంత బా ఏమ అనిపయారు
అసల వాల్ క డడాన్స్ రాదు వాళ్ళు యాక్చువల్ కంటెస్టెంట్స్ కదా వాళ్ళకి డ్యాన్స్ రాదు కదా జస్ట్ ఏదో షో షో కి ఆ పేరు పెట్టినందుకు చేస్తున్నారు
ఎవరు కొంతమంది టాలెంటెడ్ ఉంటారు కదా ఇంకా వాళ్ళ కోసం
ఆ వాళ్ళ కోసం ఫైవ్ టు సిక్స్ పేర్స్ లో ఒక పేరు అంతే
ఆ ఇంకా అండి ఇంకేమి
అందులో కొన్నా ఇంకా ఢీ ఆటారంటే బాగా చేస్తారు ఇంకా
ఆ లా ఆట అంతే
ఇతరు కూడా మంచి మంచి మా జడ్జెస్ ఉంటుండే అప్పుడు ఇప్పుడు ఎవరెవరినో తె
అసలు గ సారిగావ పాల మరు సరిగవా పాదు సారా
ఆ చూస్తుండే చూసాం
గందులో మొన్ననైతే ఘోరం అసలుగా ఎవరు అనిల్ రావ కోడ టైర్ ఏతారుంటసలు
అసలునక ఏ తెలు పని సింగింగ్ గురించి
అదని పెట్టిరు వేస్ట్
ఆ అవును కానీ ఇంకా అతనికి కూడా ఐడియా వచ్చింటది సింగింగ్ గురించి
చంట లే
ఆ
మ సమోసాల మ సమోసే
ఇప్పుడు మా టీవీ లో కొత్త షో వస్తుందిగా మాడెఫోర్ ఈచ్చధర్
అప్పుడే మష్ అది బాగుంటుండే
మాజోడి బాగుంటుడు మంచి ఒక్కొక్క థీమ్ ఉంటుడు ఒక్కొక్క వీక్ లో ప్రతి ఆల్టర్నేట్ వీక్స్ కల్పినట్ అవుతుండే
ఏను అప్పుడది మేడ్ ఫర్ ఈచ్ ఆథర్ అంట
ఆ మేడ్ ఫర్ ఈచ్ ఆథర్ అంట టెన్ పేర్స్ అంట మొత్తం
మళ్ళీ కొటుగా చేస్తారు వాచ్చు మళ్ళీ
ఆ వాళ్ళ వాళ్ళే కట్టుకుంట ఆ పేర్స్లన్న ఫస్ట్ గొడవ స్టార్ట్ అవుతుంది ఆ ఇంకా వాళ్ళిద్దరే మంచిగా లేకపోతే ఇంకా నైన్ పేర్స్ తో ఇలా ఫైట్ చేస్తారో ఏమో మరి
ఆ
ఉ మాదిిద్దరు బాగుంట అంటే ఇంత ఎట్లయినా చేయొచ్చు విన్ అవ్వచ్చు
ఇప్పుడు పోయినస్ సీజన్లనుకుంటాం వేగిన దాని కావాలే.
ఎందుగే ఇష్మా చోరీలోనా ఆ వాళ్ళు ఎలిమినెట్ కదా. వాళ్ళు విన్నవలే.
ఇంకాడినారాళ్ళే
ఆ మంచి గాడిర్రట పిక్చర్ ఫైట్
అవును.
ఎన్ని సీసన్స్ అయినయ్ మొత్తం త్రీ సీసన్స్ అయినయా
ఫ్రీగా టూ సీజన్స్ అయినయ్. అ చిన్న వాళ్ళే ఇష్టమింక మొన్న సీజన్లో అంతముందు సీజన్లో యష్ మాస్టర్ ఇంకా వాళ్ళ వైఫ్ ఎట్లయిందంటే ఆ అది ఫస్ట్ సీజన్లో ఇంకా మొన్న సీజన్ సక్కగా జూల్లే. సీజన్లో ంక వాళ్లు
తర్డ్లో రీసెంట్లీ తర్డ్ అజూల్లేదా
చూళ్ళే అనుకుంటా
ఓకే అందులో ప్రేరణ వాళ్ళుండే బిగ్ బాస్ ప్రేరణ ఉంటాది కదా
వాళ్ళే విన్నరుగా మధ్యలో
ఆ వాళ్ళు వైల్డ్ కార్డ్లా వచ్చారు. చాలా విన్నయ్యారు వాళ్ళు కూడా టాస్కులు
సరే అండి చూడండింగ మీరు కూడా
ఆ సరేండి బాయ్.